గవన్నా పోయి ఆమె జడేస్తుంది గాని పిల్ల మేడ మీద చెయిన్ కూడా ఆమె చూసుకోవట్లే పద్మ ఇం గావనే వ వచ్చిన నే కూర్చున్నా కూర్చున్న తర్వాత అందరు మెడల్ చూసు కోండి ఎవరి మెడలల్లోనైనా ఏమన్నా మిస్ అయిపోతే అది దొరికిన వాళ్ళకే సొంతం అంటే జడేష్ కుంట అంతే కదా దే దొరికినోళ్ళకి సొం తంగదూ అంటుంది అవునా దొరికిన వాళ్ళకి కొంత వయ్ చేయని ఎవరిది అనడమో మా పిల్లది అంటుంది మా పిల్లదంటుంది నీవేమన్నావు దొరిక్ కినోళ్ల సొంతమన్నవ్ అప్పుడు నువ్వేమని జెప్పాలి కోడలా నీదే కోడలంత్ జెప్పాల్ నా పిల్లదంటవు అని అన్న అన్న తర్వాత ఇంగ వాళ్ళ ఆయన నా ఆయన వాళ్ ఆయన పేరు రత్నం ఆయనుండి కొడ్ల అండి నీ అత్త చెప్పేదేందీ నేనే చెప్తున్నా తీసుకో అనన్నాడు అయితే నేనుండి నాకేమ్ వద్ దులేమవా కాలు పోయేటట్టు ఇడ్లీ బండి బడి తెరా పో తే రైయ్ వారుదులు టిఫిన్ బండి వేసుకొని ఆ పిల్లకి చేపిచుకురు నాకెందుకు వెమ్మాయ్ నీకు కనీసం నన్ టది ఏమైందంట కుక్కే ఉంటది కాదిస్ సాప సాపగ ద సాపకు చెక్ కుంది
తగులు కుంది ఆ
పిల్ల లేేసిపోయిందిస్ సానాల్ చేసిరు పండే బోలు ఇంకా సా మీదిద్దరు ముగ్గురున్ ట్రూ అటు ఇటు నడుస్ ఎవరికి ఎవరికి కనపడలేదు శ్రీజ అయితే అది చేసిన నిన్న చిన్నింగమ్మది మనము అదే ఆ ఆ అర్న కౌండి యాడా అయన్నీ నింపుతుందిగా అదేమంటరు కదమ్మా సారా నింపుతుంటే ఈమ చిన్నగామ్ మూమెంట్ లో నుంచి ముత్యాల ముత్యాల దండ మీ నుంచి అర్ధతులం బిల్ల జారి పొయ్యి
ఆ అవునవును అంటేనంది ఆ
ఆ నేన్ ఆ నేనుండి అది ఏంది ఆ దండ అది మరి కుక్కెం పోయిందా లేకపోతే ఉత్తదండేనా బంగారం బిల్లమైనా ఉందా పోయిందా చూసుకో అంటే ఆ చూసుకొని ఆ అయన్న పోయిందని అంటే నేను ఎంత సిపుల్గా ఎతుంది ఎ నా పానం పైన ఏది అంత బాగ పోయింది ఇక మన చూసుకోన్ దొరికి కింద లే వసమావతి కింద పడిపోయిందని చెప్ ంది అట్లా ఏడికిపోయినా బంగారం దొరుకు ఉద్యానికి చెప్
ద సేమ్ మొన్న ఆమె వేసుకున్న లాంటిదే మా ఇంట్లో కూడా ఉండాలి నిధికి ఒక రోజు వాళ్ళ నా అమ్మ వేసింది అంటే ఆ బిల్ లేకుండా బిల్ల బంగారంది వెళ్ళ మామలుగ్ ఏదో స ఇంట్లో ఫంక్షన్ అప్పుడయితే బంగారం కూడా వేసింది బయట ఎలా ఫంక్షన్కెళ్త మంచి ముత్యాలు మంచి ముత్యాల అన్న ముత్యాలచ్చం వేసింది అనమాట బిల్లదీసి ఆ బిల్ల తీసి ఎక్కడ పెట్టిందో మరి చాలాసార్లు నన్ను అడిగింది అందరిని అడుగుతా ఉంది మరి బిల్ బిల్ల ఉంది ఆ ముత్యాల దండ నిధి ఆడబడేసిందో మరి తీసి ఆ ము ముత్యాలంగే కనిపిలే చాలా రోజుల నుంచి కనిపియట్ల అది
అయ్యో ఇంగ అ దొరకవు దొరకవుమ్మా అసలు ముత్యలు కాష్ట నాకు మా ఇంట్లో ఈనాడు పేపర్లో అవునమ్మా నా నా మంగళసూత్రంలో ఉన్నాయి గా ము త్యాలు పగడాలు నల్లలు మూడు ఉంటాయి ముత్యమేమో చంద చంద్రుడికి గుర్త్ తు ఈ ఎరుపు పూస ఏమో కుజుడుకి అంటే గురుగ్రహానికి నలుపేమో శనీశ్వరునికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మెయిన్ దిష్టి తగలకుండా మన తగలకుండ నల్లలు ఈ ముగ్గురు అను గ్రహం ఎప్పుడు ఉండాలి
అదల సారే అప్పుడకప్పుడు మొన్న ముత్యము నాకొకరు శ్రావణి ఒకటి అని తెచ్చింది అత్తయ్య తెచ్చి దాన్ని నేను లేను మరి నేను క్లాసుకెళ్ళను ఏదో మొత్తానికి ఇంకా అత్తయ్య వేసేసుకున్నారు శ్రావణి ఒకటి అత్తయ్య ఒకటి వేసుకున్నారు నాకంత ఆసిపెట్టి ఇంక వేసేసు న్నారు విజార ఎలా పడుతాస్తానే కానీ బంగారు షాప్ లో తెచ్చింది
ఆయన ఒక్కటిొక్కటి ఎట్లా ఇస్తుందంట ఒక్కొక్కటి ఎట్లా వస్తుందంట అటొక్కటి ఇటి
ఏమో మరి వాళ్ళిద్దరు చెూరక్కటి వేసుకున్నారు
అదే ఇ ఇం ఉండిగిాలన్న టేస్ట్ న గాని ఆ నిజానినికి అయితే నేను ఎట్లా వేసుకుంటా అంటే అవి రెండు ఇవి రెండు ఇవి రెండు ఇవి ఎనిమిది పూసలు తాలిబట్టు ఒకటి తొమ్మిది ఆ తాలిబట్ ఒక ఒకటి తొమ్మిది లక్ష్మి కాసోపటి పాజ
నాకు పోయినసం మాలుగా ఇది గురు పుష్య యోగం అంటారు కదా గురువారం పుష్య పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు గురు పుష్యమి రోజు అంకున్నా మళ్ళీ కొనగలిగేస్తోమ వస్తుందిని అంటారు కదా
అవును
ఆ టైమ్ లో లాస్ట్ ఇయర్ అంత ముందు పోయి సంవసం అంత మంది సంవత్సరం అ నచ్చుకున్నా లక్ష్మిీ రూపుజయించాడు అ
తీసుకోవచ్చు మనం ఏ ఇబ్బంది ఏం లేదు
మాత రెండుంటాయి్ ఒకటి వాళ్ళ బాబాయయిచ్చార అంట వళ్ళమ్ము
హమ్
అండ్ మేము ఆడపిల్లలుం కదా ఇద్దరము మాములుగా ఆడపిల్లలు శుక్రవారం కానీ మంగళవారం కానీ పూడితే అత్తగారింటికి వచ్చేటప్పుడు అత్తగారు అంటే మా అమ్మ నేను వేయ్యాలంట కదా అత్తగారి అ మా పుట్ ఇటోలకి నేను వెయ్యాలంటన అలాగ అప్పుడు మా అత్త ఒకటి వచ్చేస్తే మా అమ్మ వాళ్ళకి ఇచ్చా నేన్ నేన్ మంగళవారం ముుట్ మా చెల్లి శుక్రవారం మా చెల్లి కూడా తేవాలి వాళ్ళ. అత్తగారి దగ్గర తెచ్చి మా అమ్మకి చేయాలి
మంగళవారం పుట్టినే ఏయ్యాలి శుక్రవారం పుతృణ ఏయ్యాలి ఆహా అదే అదే మంగవారమేమో గౌరి దవే శుక్రవారం ఏమో లక్ష్మీదేవివ అంకారా
చెప్పా లక్క ఎలా ఉంది క్లైమా వాతావరణం ఎక్కడ
అబ్బో అబ్బో ఇక చెప్పడానికి లేదమ్మా
ఈ రోజు కొంచెం చల్లగా ఉన్నట్టుంది
లేదురా ఫుల్లు ఎండ అదిరిపోతుంది మాకు అబ్బో అసలు ఏండంటే అ అందుకేగా చెల్లో ళ్ళు మేము ఉండమంటే మేము ఉండం మేము మామకు హాల్లో ఏసీ ఉన్నెం పో హాల్లో ఏసీ రెండు బెడ్రూమ్లలో ఇంట్లో కూడా ఏసీనే ఆప్పు ఆ ఎదురుగానే కిచన్ ఉంట ది దాలో ఏసీ వేసు ఉంటది పిల్లలు ఏమో హాల్ లోనే ఉంటారు మెయిన్ డోర్ క్లోజ్ చేసి ది ఇంకా శుభ్రంగా కిచెన్ లో పని చేసుకుంటాది వచ్చి సోఫాలో కూర్చుంటాడి అ ఆమెకు పెద్ద ఇబ్బంది అనిపించేది మళ్ళ ఆమె ఒక కిచెన్ దగ్గర ఆ స్టవ్ కి ఎదురుగానే పె పెద్ద కిటికీ ఇ జస్ట్ ఇలాూ్ చాలు వాళ్ళకి అపార్ట్మెంట్ ఆ సందురా నుంచి చల్లటిగాలు వస్తుంటుది కిచన్ అంగిరా దాట్ కోలేక నేను పోతా నేను పోతా అని తెల్లారు ఐదున్నరకి వెళ్
అదేనే అక్క వాళ్ళు మాములుగా అక్కని ఇచ్చింది ఏ ఊరు
అదేనమ్మ మాల్కొండ దగ్ దగ్గర ఉంటదిగా కంబాలు దిన్నే ఆ కంబాల దిన్నె
ఆ ఆ ఇంకేం ఉందిరా చెప్పాలి చెల్ల వల్ల ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉ
ఆ
ఇంకా వాళ్ళ వాళ్ళ బానే ఉంది లే అమ్ వాళ్ళకేమి ఇబ్బంది లేదు మా నలుగురక్కలు వెళ్ళాల హలో ఆర్థికంగా ఇబ్బంది పడతుంది ంది ఇక నేను ఒక్కదాన్నే ఇంకా అందరు అంత ఇబ్బంది ఏం లేదు అందరికి మొత్తం అయినే అందరు బానే ఉంటారు అదే
ఏం లే అక్క ఎంత ఉన్నా ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉంటే చాలా ఉన్న దాంట్లో ఏముంది మీకు ఒక్క ఆడపిల్ల ఆ పిల్ల సుబ్రంగా చదివించుకుని ఆ పిల్లా కళ్ళ మీద ఆ పిల్ల నిలబడితే చక్కగా ఒక మంచి ఇంటికి చ్చుకొనీ ఒక మంచి ఇంటికి కోడలు అయితే చాలు ఇంకేం కావాలి మీరు ఏం సంపాదించిన ఎంత సంపాదించిన ఎవరికి పెట్టుకుంటారు
ఇ అందుకనేరా వున్నదంతా ఆ చదువుకి ఆమె మీదనే దాస్తున్నాం
ఏముంది ఎంత సంంపాదచ్చినా
అదేరా చిట్టి బానే చదువుద్ది నైంట పర్సెంట్ వస్తుంటాయి మార్క్స్ కినా మంచి
మన పిల్లలే మనకు ఆస్తులక్క వేరే ఆస్తులు అంత అసలు ఏం అవసరంలా ఏము అన్ని ఉన్న వాళ్ళు కూడా తృప్తి గా లేని వాళ్ళు ఉన్నారు ఆరోగ్యంగా అది దాచుకోవడంలేక అది ఎలా వినియోగించుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఉపయోగమేంటి అది చూస్ త మురిసిపో త జీవితంలో ఏమి ఎదగనోళ్ళు ఉన్నారు మన కల్లెదురుగు చూస్తూనే ఉన్నాం మనం
అవును‌
గయన్ని ఇప్పుడు మనుషులు మనం బయటికెళ్తే నలుగురు మనల్ని చూసి గౌరవిచ్చేలాగుండాలి మనము
అవునువును
ఆ తాతలు సంపాదించిన ఆస్త అనుభవించ్ తడం కాదులే అని అనిపించుకోకూడదు కదా మనకంటూ మ మన సొంతంగా మనం ఏదైనా మనం ఏంటో మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోగలిగిన రోజు మనకి అంటూ గౌరవం వస్తది
ఇప్పుడు వీళ్ళందరిలో కన్నా అరుణాక్క పిల్లలు మంచిగ డెవలప్ అయిరు కదా
ఏం లేదక్క ఆహా వాడు శుభ్రంగా వాడు చదువయిప్ పేందా ఏదో కోరు సరే సా క్యాంపస్ లా రాలేదే అనుకో నోర్ముస్కోని ఎల్లి ఏదో క్యాంపస్ లో అదే ఏదో ఒక కోర్స్ నేర్చుకొని జాయిన్ అవ్వాలా ఏదో స్టార్ట్ కంపెనీలో ఉన్న చిన్న దా లాన్న జాయిన్ అయితే ఏదో దానిం మార్కెట్ ప్రకారం ఎట్లా గట్లా కొంచెం కొంచెం గ్రోత్ ఉంటది అటిటు కాకండా చేయడం ఉమ్ జోతోల్లాయన దగర జాత్ త్తనాడు ఆయనసలు మామూలుగా ఎవర్ని అడ నాగేంద్ర కూడా అప్పుడు కొడు ఆయన కొడుకు పుట్టిన సంతోషంలో జాబ్ ఇత్తా అని చెప్పి ఇచ్చి ఏదో డేటా ఎంట్రీ సమ్తింగ్ అలాగ ఇచ్చి అ చేస్తుంటే నిదానంగా పెంచుతారు అలా ఇంట్లో నుంచే చేసేది అని చెప్పిస్తే సరే బయటయిన ఆయనకొచ్చేదిరవై వేలే కద్ ఇంట్లో కూచోని చక్ కగా చేసుకోవచ్చు నేను కూడా ఎప్పుడైనా కాలీగా ఉన్నపుడు కొద్ది హెల్ప్ చేస్ తుంటా అన్నట్టు జాయిన్ అయ జాయిన్ అయ్యాడు ఇ ఆయన కొన్ని రోజుల తర్వాత ఇంకా టార్చర్ చేయడం మొదలు పెెట్టాడు ఈ పని నేనైతే రెండు గంట లో చేసస్తా ఆయన ఎస్రియన్ ఏన్ ఎస్పీరిన్స్ ఏంది అక్క ఆ పోనీ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తున్నాడుగా ఒక గంట అటు ఇటు అయినా చేయకుండా ఉంటే అదే సరే ఆ పక్కనళ్లతో కంపారిజన్ చేయడము ఏ చూటు కొటి మాట్లా అంటా ఉంట టాడు ఇప్పుడు ఒకదాని ఇది ఏదన్నా అంటే నాగేంద్ర ఒకసారి ఏం చేశాడంటే ఇది ఇలాగా ఆటగసేసి ఇలా చేస్తే ఈజీగా అయిపోయిది కదా నువ్వు చెప్పింది మొత్తం చుట్టూ తిప్పి చేసినట్టుగా ఉంది ఆ ఇది చూడు అన్నన్ని ఇప్పుడు ఐడియాస్ అది ఒక్కొక్కరు టాలెంట్ ఉంటది ఐడియాస్ పత్తాయి కదా రాయ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఒకసారి మంచి ఎక్స్పర్ట్ ఉన్నోడికి కంటే ఏమి తెలియనోడికి ఫ్రెషర్ కూడా ఒక్కొసారి మంచి ఐడియా వస్తుది ద తప్పు కాదు కదా అది ఇప్పుడు నీకంటే బెస్ట్ ఐడియా అనిపి వచ్చినుకో తీసుకో రిసీవ్ చేసుకోగలిగే ఇది నీ దగ్గర ఉండాలి కదా అదిలా కుండా ఆవు నువ్వు నాకు చెప్తేవాడు నేను నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్టుగా మాట్డు చేశాడు అలాగా పెద్దానికి అలాగే చేస్త వస్త అలా చేస్తుండ సరికి ఇంకా ఈయన కోపం వచ్చి ఒక రోజు ఆ నీవు వద్దు నువ్వు వద్దు నాకు ఏవద్దని ఇంకా ఒక రోజ్ గొడవ అయింది గట్టిగా అక్కడ ప్రతి దానికి ఇలాగే అంటే నేనే ఆ ఎంత్ తే ఎంత బావయితే ఏమైతే నోరు మూసుకొని వచ్చింది అంతకని మేమంటే భయం ఆ రోజు నుంచి నాగేంద్ర జోళ్ళుక్ రాడు అనవసరం అంగ నాగగానికి గెలుకోడు లేదంటే అంత మంది నాగేంద్ర గురించి నా చాడిల్ చెప్పడం గాని ఏదైనా ఏదొ ఒకటి తప్పు చేసినట్టు మాట్లాడడం ఏదో ఒకటి చేస్ తే వాడు ఒక్కరోజు ఆ లక్షలాగా ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు ఇప్పుడు శిరీష సంబంధాలు చూసేటప్పుడు కూడా ఏం చెప్పేవాడ్ ఇమ్మాన్నాడు ఈళ్లు ఎంతయిస్తారంట ముందు చెప్పాలిగా ఎంత ఇస్తారంటే అంటే ఎంత ఇస్తేనే వస్తారా అలా వచ్చి దాన్ని చూసి వచ్చేవాడు ఏం చూసుకుంటాడు పిల్లని
అంతే
నేను ఒక రోజు చాలా సార్లు విని విని విని కావాలనే ఆయన వినుగా అన్ననే ఆ మ్మ్ కోర్ట్ వచ్చే వాళ్లు బాగ్ చూసుకుంటారులే ఇంక్ కోట్లు అడ్ని తిండి పెడత్ తయ్య మన మన్షిన్ చూసి రావాలి కాని మన్షీ మానవత్వం ఉండాలి ఆడ ఆడపిల్ని కోట్లు ఆశపడవచ్చు వాడు ఆడపిల్ని ఏం ఏం చేస్తాడు ఉద్దరిస్త్ తాడా అని ఏ గట్ గట్టిగా ఏదో అనేసి ఆ టై ఆ మాట రావట్లేగాని నాకు ఇప్పుడు గుర్తు టు ఆ రోజు గట్టిగానే అనేసా ఆ ముమంట్లో ఆనేసా గట్టి గట్టిగా ఇంకా అది పట్టుకోని నాలుగు రోజులు అలిగి రాలా ఇంటి కి అలాగా ఇంకా అప్పటి నించి కొద్దిగా జార్ ఎత్తుకుంటాడు వీళ్ళు ఏదైనా మాట అంటే పడరు అనొసరంగా వీళ్ల దగ్గర నోరు జార్ అయితే ఏదైనా వీళ్ళిద్దరు మాముూలు వాళ్ళు కాదని ఆ జాబ్ విషయంలో ఆయన దగ్గర చూసాడు ఈ విషయంలో నా దగ్గర చూసాడు ఇంకా అప్పటి నుంచి కొద్దిగా జగ్రత్త ఉండ్ర్రి మ ఏదంటే అది మాట్లాడ్రి ఇద్దరుగా
కో పెద్ద కోడలు అంటే వాళ్ళక అంత తేరుగా కనిపిస్తున్నారా అందుకే శ్రీజ ఇవన్న ను్వు మండ్ పెట్ కకొని బాగా కట్టి కష్టపడిచేది వచ్చింది ఏది వదిలిపెట్టకు అది నిన్ను ను
సరే అక్క సరే ఆ సరే బాయ్ అక్క